హలో హలో ఇన్పిసుందా
ఆ విన్పిసుంది విన్పిసుంది
ఏం చేస్తున్నారు
మేము కళాశాలకొచ్చినం ఇప్పుడే
అవునా
ఏం చేస్తున్నారు బాగున్నారా అందరు
ఆ బాగున్నారు బాగున్నారు బాగున్నారు మీరు బాగున్నరా?
ఆ బానే ఉన్నం
కళాశాల ఈరోజు ఉందా?
ఆ కళాశాల ఉంది ఈ రోజు మాకు ఈ రోజు కళాశాలలో ప్రోగ్రామ్స్ ఉన్నాయండి ఆ ప్రోగ్రామ్స్ తోనే కళాశాలకొచ్చే
అవునా కాదు ఈ ఈ రోజు మీకేదో పండుగన్నది కదా రామ్నవమి అనుకుంటేదో
ఏము ఉంది కానీ రేపు అది ఇవ్వాళ కాదు అది
అవునా రేపా
ఈ రోజుగాదు రేపు కళాశాల ముత చేస్తారని
అవునా
ఆ ఆ ఆ తిన్నాము ఇప్పుడే తినీ కళాశాలకొచ్చాము
అవు ఆ తిన్నాము
ఆహా ఏం కూరొండుకున్నారు
కూర చూడండి టమాట ఉన్ను గుడ్డు
అహా అవును టమాటా ఉన్ను గుడ్డు బాగు దంట కదా నిజం అది అంత మంచిగుంటది అంట గదా
ఆ ఎందుకు మీరు వినలేధ ఎప్పుడు
అంటే మేము ఎక్కువ టమాటా గుడ్డు వండుకోమండి వండుకుంటే వేరే వేరే వండుకుంటాం టమాటా వేరే గుడ్డు వేరే వండుకుంటాం
అవునా
ఆ అంటే ఇక మేము ఎక్కువగా అట్లా అలాంటివి మేమేమి వండుకోము కలిపి కలిపి వండుకొం ఏం వండుకున్నా వేరే వేరే వండుకుంటాము
ఆహా అంటే మా దాంట్లో ఇలానే ఉండదండి ఇమా మేమేం కున వండిన అందులో మాంసము గుడ్ డు ఏమన్నా ఉండాల్సిందే చాపలు అన్న
ఆహా మేమ్ మీరు చాపలు చాపలు తింటారండి మీరు
అవునవును చాప్
చాపలు బాగుంటాయిటగాండి మస్తు ఆరోగ్యానికి మంచిదంట కదండి
అవునవును
ఆహా
ఎందుకు మీరు తినరా చాపలు
చేపలు మేము కూడా తింటం నాకు చేపలు అంటే చాన ఇష్టం ఉంది అన్ని అన్ని కూడా మటన్ చికెన్ కన్నా మీ కూడా చేపల అంటేనే చాలా మంచిగా అనిపిస్తదండి తింటే
అవునా
ఐ ఆ ఆ ఏ ఏ ఎమ్ ఉన్నయ్ అండి అయినా ఈ రోజులలో మీరు మీ పొలాల ఇట్లా ఉన్నాయండి అసలు పొలకాడికి పోతారా మీరు
ఆ పొతాను ఉన్నాయ్ మాకు
ఆహా పోలాలు అంటే ఇప్పుడు ఈ కాలాల నల మీరు ఏం కులాలు ఏం పంటలు ఏస్తురండి
ఇదే వడ్లు
వడ్లు అయిన మా కాడ ఆహ్ అన్నా అన్న ఎన్ని ఎకరాలు ఉన్నయ్ అన్న నీకు
మాకు అటుఇటు ఎకరం ఉంది అంతే ఎక్కువ ఏం లేదు లేదు
మాకు ఇరవై ఎకరాలుందండి పొలం ఇరవై ఎకరాలు ఉంటే మేము ఇరవై ఎకరాలు ఆ ఇరవై ఎకరాలు ఉంటే ఇరవై ఎకరాలల్లో మేము ఐదుఐదు ఎకరాలల్లో ఒక ఐదు ఎకరాలల్లో పత్తి వేస్తాం, ఐదు ఎకరాలల్లో వరి వేస్తాం, ఐదు ఎకరాలల్లో మక్క జొన్నలు వేస్తాం, ఐదు ఎకరాలల్లో ఇట్లా కూరగాయలు ఉంటాయి కదా అవి చూసుకుంటామండి
అవునా ఎక్కువనే అనుభవం ఉన్నట్టుంది మీకు
ఆ మేము అంటే మా మొత్తం మేము చేసేది అది కదండి. మేము చేసేది మొత్తం వ్యవసాయం చేస్తము. కాని అప్పుడప్పుడు ఇట్లా పాఠశాల కొచ్చి చదువుకుంటం. ఆ
ఆదాయం ఆదాయం వస్తుందా అండి మరి మంచిగనే
ఆ వస్తదండి పా ఒక్కొక్క పంటకి అరవై డెబ్బై వేలు ఎనభై వేలు వస్తదండి
అవునా
ఆ అ ఇప్పుడు మల్లా మేం మేం బైట బయట కూరగాయలు ఇట్లా ఏం బయట కొనుకోమండి ఓన్లీ మనం ఏమైన ఇలాంటి గ్యాస్ గివే బయట కొనుకుంటా కూగాయలంటే మేం పండించుకున్నయే అండి బియ్యం
అవునవును ఇగ అవును అన్ని అన్ని దొరకుతయి ఇగ
అ అన్ని మా మాయి మాకే దొరుకుతయి అండి మేము పెద్ద పెద్దవి వాటికే మార్కెట్ లోకే పంపిస్తామండి ఇక అంగడి అంగడి అంటరు కదా
అవునవును అంగడి
ఉన్నట్లగా మేమే పంపిస్తాం చాలాసరుకు అయితే మేమే పంపిస్తం మా కంచెలు వచ్చి అందరు కొనుక్కొని పోతారండి మాకాడైతే ఆ ఇప్పుడు ఇప్ ఆ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు కాలిగా ఉన్నాం కాబట్టి ఇట్లా కళాశాలకు వస్తాను. కానీ కాలీ పొద్దుగాల లేసి పొలం కాడికి పొయివచ్చినాంక మళ్ళా ఇట్ల స్నానం గిట్ల చేసి అంత తయారయ్యి కళాశాలకు వస్తాము.
అవునా
ఆ ఐనా మీరేం చేస్తారండి
చదువుతా ఉన్నానండి ఇప్పుడైతే కానీ ఈరోజు వెళ్ళలేదు కళాశాలకి
అవునా అండి ఉద్యోగం ఇట్లా చేస్తున్నార అండి
ఉద్యోగం ఏం చేయట్లేదు ఒట్టిగానే ఉన్నా ఖాళీగానే ఉన్నాను
ఆహా
ఈ రోజు వే లలేదు కళాశాలకి
నేను ఇట్లా వచ్చి ఆ నేను కూడా చిన్న ఉద్యోగా కోసం టై ప్రైత్స్త అనగానే అది ఇంకా సక్సెస్ అంటే కన్ఫామ్ కానికి ఇంకా కొన్ని రోజులు పడుతు అంటే సైలెంట్ గా ఇప్పుడు ఇడు కాళీ ఉండి ఏం చేస్తామని పొలం క అగిపోతారండి ఇంకా మ ఆ మార్పులు ఇంకా తెలియలేదని తెలిస్తే మేము అది వస్తదా రాదా అని వాడి కొరకి ఎదురు చూస్తాను
సమయం ఎందుకు వృధా చేయాలి ఏదన్నా ఒకటి చేస్తూ ఉండాలి ఎప్పటికీ
ఆ అందుకని ఇ ఇంటికాడ అమ్మ నాన్న కూడా సహాయపడినట్టు అవుతుందిని అట్లా పొలాం ఆ ఆ పొలంకడికి వెళ్తనం అ ఇప్పుడు ఆ సినిమాల కంటే నేను ఎక్కువ ఏం బో సరే అమరాన్ మూవీ అమరాన్ సినిమా కానీ నేను త్రీ హండ్రెడ్కే ఆ అమరన్ మూవీకి వెళ్లిన అమరన్ మూవీక్ తర్వాతకి విత్తలావు సినిమా అనేది నా ఫోన్లోనే చూసుకున్నాను విత్ లవ్ బాగుందటగా అండి అసలు ఆ వృత్తిలో ఆ అమ్మాయి కొరకే వాడే అమ్మాయి కూరకట్లాదిది కద అలా ఆ అదే నేను కూడా చెడ్క్ కొన్ని కొన్ని చూస్తా కొన్ని కొన్ని చూడను నాకి ఇక నచ్చినాయి చూస్తా నచ్ అన్నీ అసలు జూడానే జూడానండి
అవునా నేను నేనా అన్ని చూస్తాను నేను మంచిగా ఎందుకంటే నేను అంటే మేము కూడా సినిమాలు షార్ట్ ఫి మేము చిన్నవి తీసినాం అప్పట్లయితే అవి ఎక్కువ ఇష్టం చూడడం వెళ్ళడం
అంతా పాత్ సామాన్యగా మీరే తీస్తారండి అవి
ఆ షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ లో యూట్యూబ్ లో పెడదాం అన్నట్టు మేము తీసి ఆ
అంటే అంటే అట్లా అటు వాటి కొరకే కొంచెం ఎక్కువ సమయం కేటాయించపోయిలాడి ఈ రోజులల్లో అవే మంచిగా నడుస్తున్నాయట కదండి
అవును నడుస్తున్నయ్ ఆని మనకు కువ ఏందంటే డబ్బులు గావాలీ, మనుషులు గావాలీ.
ఆ అంటే ఆ ఫిలిమ్లా అట్లాయి అ చిన్న చిన్నయి తీశ్నా గూడా వల్ల కొన్ని మన మనయ్ అనేది వస్తది డబ్బులు అనేది వస్తాయి కదా పైసలు
అవునవును వస్తది
ఆ మరి దాటి కొరకే చెయ్యక్ పోయిల్లు
చూడాలి ఏమై తదో ఒకటి రాస్తున్నా ఒక కథ రాస్తున్నా నేను నిర్మాత కొరకు చూస్తున్నా, ఎవరైనా నిర్మాత దొరికి దొరకంగానే. దర్శకత్వం గూడా నేనే వాయ్
పెన్ మీగా అంటే మాకాడ ఇట్లా తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎట్లా ఏమన్నా. మా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి అడిగి చెప్పాలండి, మీరేమన్నా కావాలనుకుంటే వాళ్ళను పంపిస్తా మేం.
ఆ చెప్పండి కంటే ఎలా ఎలా అయినా తీయాల్సిందే కథ రా
ఆ
నా దగ్గర ఒక కథ ఉంది ఉ కథ మ మంచిగుంది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎలా తే ఈ సొసైటీలో ఎలా జరుగుతున్నయో మన బైటి సమాజంలో
ఆహ్
దాని ప్రకారంగనే ఒక కథ రాశాను నేను చాలా మంచిగ ఉంటది సో ఇ యాలే అన్ నేననుకున్. డెన్న నిర్మాత ఉన్నూ నిర్మాత దొరకాలి ఫస్ట్ మనకు. నిర్మాత దొర్కంగానే
చూడండి మంచిగ వీటి చదువు కన్నా, వీటి కన్నా, వాటి వల్లనే అంత మంచిగ. గొప్ప సాయికి బోవాలని విటి వళ్ళనే పోతల్లన్ నేను.
అవునవునండి ఇప్పుడు మనకు మెయిన్ గా కావాల్సిందైతే డబ్బు, డబ్బు గావాలంటే.
డబ్బు గావాలంటే కష్టబడాలండి మనం కష్టబడి. తనే ఏదైనా పలితం అనేది ఉంటది
మీరు ఒక్కటే చూసారా అమ్మూ ఒ
ఆయె నేన్ నేను సినిమాల్ జూడనండి, ఓన్లీ ఏవైనా అప్పుడెప్పుడన్న. ఇప్పుడు ఈ క కబడ్డీ అనేది గిది జూస్తా నేను ఏక్కువ హా నాకు కబడ్డీ అంటే చానా హా క్రికెట్ గూడా చూస్తా గాని ఇప్పుడు ఇరవై ఎనిమిదో తా నెక్స్ట్ ఐపిల్ ఉన్నట్
అవును ఇరవై ఎన్మిదో ఐప్ పి ల్ ది హైదరాబాద్ కున్ను బెంగుళూర్కు ఉంది.
అవునా ఆ
చూడాలి చూడాలి చాలా మంచిగా ఉంటది మ్యాచ్ ఎందుకంటే హైదరాబాద్ ఉంది కాబట్టి మంచిగా ఉంటది మ్యా చక్
ఆ చూడాలిగా నాకు ఎక్కువ క్రికెట్ చూడబద్ది గాదు గానీ కబడ్డీ ఐతే బాగా చూస్తాను నేను.
అవునా కబడ్డీలో మీ ఫేవరెట్ టీమ్ ఏదండి? ఫేవరెట్ ప్లేయరు.
అంటే కబడ్డీ లో నాకు ఫేవరెట్ ప్లేయర్ అనేది ఇప్పుడనే మొన్న ఐ శుభమ్ షిండే అని మన తెలుగు టైటమ్స్ నుంచి ఉంటాడైననే. ఆ
నేను కూడా బానే చూసేటోన్నీ గానీ ఇప్పుడు. ఇప్పుడేం చూడట్లేదు ఇగా అప్పట్లోనే చూశాను. సీజన్ త్రీ ఫోర్ వరకు అప్ అప్పుడు చూసినా మూడో నాలుగో సీజన్ వరకి
ఆ అయినా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మన మనం మొన్న ఇప్పుడు తెలుగు టైటమ్స్ అంటే ఇది చి గెలిచేదా ఓడిపోయిందనా అసలు అది. ఆ
ఈ సీజన్ మంచిగానే ఆడిర్రు గాని అయినా గూడా
ఆ అందుకే దే ఇప్పుడు నెక్స్ట్ సారి గూడా మంచి మంచి ప్లేయర్లు వస్తారని తెలుస్తానే అది వస్తారా రారా తెలీదు గానీ
చూడాలి ఏమయితదో
కూడా మీరయితే మీరు ఆ కథ రాసేది మాత్రం మళ్ళా ఇవ్ చివరికి ఇగ పోతాంటి ఇగ
ఏ వెళ్ళనండి ఇగ రాస్ సేదే తీయాలని ఎలా ఐనా తీయాలనే రాసిన. ఇగ అది వదిలేస్తే అది వదిలేస్తే ఇగ అర్ధమే లేకుండా అయిపోతది. ఎలా అయినా తీయాల్సిందే ఇగ అది.
ఇప్పుడు ఇవన్నీటి కన్నా అవే మంచిగా అంటే ఎక్కువ డెవలప్ అయితా ఫేమస్ అయితాయి.
అవునవును వాస్తవం ఇప్పుడు ఇప్పుడైతే అవే ఎక్కువ నడుస్తున్నాయి.
ఆ సరే అండి మరి నేను ఇగ కళాశాలకు వెళ్తున్నా.
ఆ సరే సరే అండి ఓకే అండి.